హలో హాయ్ అండి ఎలా ఉన్నారు?
బాన్నామండి మీరు బాన్నారా
గుడ్ గుడ్ అండి. తిన్నారా?
తిన్నామండి. మీర్
ఆ అయిందండి ఏంటండి ఎలా ఉన్నారు. ఇంకేంటి విశేషాలు.
చెప్పాలండి మీరే.
చెప్పాలండి మీరే ఇంకేముందండి. ఒక ఏజ్ వచ్చేసింది. అప్పుడే ఇంట్లో వాళ్ళు, మ్యారేజ్ అంటూ, అదంటూ, ఇదంటూ, మాట్లాడుతున్నారు. అప్పుడే,
ఉమ్ అంతే కదండి ఇప్పుడు ఎన్ని రోజులని సింగిల్ గా ఉంటారు మీ
లేదండి నేను సింగిల్ లైఫ్ ఏ బెస్ట్ అనుకుంటా ఎందుకంటే మ్యారేజ్ చేసుకొని ఆ కష్టాలు ఎందుకండి మనం వాళ్ళ ఏమంటారు మనం సర్వైవ్ అయ్యేది డబ్బులు ఇదంతా పక్కన పెడితే నమ్మకం లేదండి ఫస్ట్ ఈ ఈ సొసైటీని ఈ న్యూస్ సు చూస్తూ ఉంటే
కానీ కరెక్ట్ అమ్మాయిని కరెక్ట్ అమ్మాయి దొరికితే చాలా లక్కీ అండి
దొరకలే కదా అండి మనకి తెలుస్తది అండి కరెక్ట్ కాదా అని ఇప్పుడు చూడండి మనం మాక్సిమం న్యూస్ స్ చూసినట్లయితే మొన్న రీసెంట్ గా ఒకటి చూసా అనమాట ఇంస్టాలో అదేదో టీవీ సౌండ్ తగ్గించమంటే తగ్గించలేదని హస్బెండ్ ఆమే వైఫ్ చంపేసిందండి అలా చేస్తే ఇంకా నమకమే ట్ వస్తుందండి చేసుకునేకి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసుకున్నాక నాకు
కుక్కర్లు
ఓ కుక్కర్ మళ్ళీ ఇంటి పైనా
ఏంటో అండి అసలు కానీ ఏమంటే ఇప్పుడు నార్మల్ గా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ డిఫరెన్స్ చూసుకుంటే ఇప్పుడు ఒక వే లో చూసుకుంటే ఆ ఇప్పుడు మనకు చిన్నప్పుడు నుంచి పేరెంట్స్ తల్లిదం డ్రులు ఏమేమి ఇస్తున్నారో అన్ని మనకు నచ్చేవే ఇస్తున్నారు అలాంటిది మనకు చేసే వాళ్ళు కూడా మంచి వాళ్ళే
ప్రాబ్లం కూడా ఉమ్
చేసి అవును ఇంకా మనకు నచ్చే వాళ్ళని మంచి మంచోళ్ళనే ఇచ్చి చేస్తారు కానీ ఈ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అవుతుంది కానీ ఈ లవ్ మ్యారేజ్ ఎలాగంటే ఇప్పుడు సరే వాడు ఒక అమ్మాయిని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయిని లవ్ చే నప్పుడు ప్రేమించి ప్పుడు ఆ అబ్బాయి ఆ మిడిల్ లైక్ ఎట్లా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడనుకోండి వాడికి డబ్బుల్ వాల్యూ తెలుసుంటుంది. నాకు డబ్బుల్ వాల్యూ తెలుసుంటుంది అప్పుడు నేను వాడిని డబ్బులు అడగడానికి వాడి దగ్గర ఉన్నాయో లేదాని నేను వందస్ సార్లు ఆలోచిస్తా నా దగ్గరున్నాయ లేదా అని వాడు వంద సార్లు ఆలోచిస్తాడు అదే నేను అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అబ్బాయిని నేనొక రిచ్ కిడ్ అమ్మాయిని పెళ్లి చేసు నేను ఎట్లా అంటే డబ్బులు అడగడానికి కూడా నేను హెసిటేట్ అంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు
మీరేది ప్రిఫర్ చేస్తారండి అంటే మీరు మీ ఒపీనియన్
లేదండి నేనైతే అబ్బాయి ఆ చిన్న కుటుంబంలో నుంచి రావాలి. అబ్ నేను చిన్న కుటుంబం పిల్లనే ఎందుకంటే పెరిగితే ఇద్దరు పెరగ వాడికి అప్పులున్నా కూడా నేను తీర్చుకొని నాతో పాటు వాణి పోషించాలి పైకి తీసుకురావాలి
ఓకే మంచి ఐడియా అండి నేనే ఏమంటున్నా అంటే ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అది పక్కన పెడితే అంటే మీరు లవ్ మ్యారేజ్ సజెస్ట్ చేస్తారా అంటే మీ అభిప్రాయం మీరు ఏది లైక్ చేస్తారు లవ్ మ్యారేజా లేదం
లేదండి నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేస్తానండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక అబ్బాయిని లవ్ చేసి నప్పుడు నాకు ముందు పాస్ట్ అనేది లేకున్నా ఉన్నా కూడా అబ్బాయి నన్ను క్వశ్చన్ చేస్తాడు అ అండి నీకు నిజంగానే ముందు బ్రేకప్ లు అయినాయి పాస్ట్లు ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడు, లేకున్నా కూడా క్వశ్చన్ చేస్తాడు అండి ఎం ఎందుకు ఇన్నేళ్లుగా నువ్వు ఎవరినీ లవ్ చేయకుండా ఉన్నావా
ఆళ్ళకు క్వషన్ ఏసారంటే మీరు ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా మా మళ్ళీ వాళ్ళతో ప్రొసీడ్ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్ళినా కూడా అదేం అంటారు ఉమ్ నమ్మకం లేని లైఫే ఉంటది అంటే నేనేం అన్ టా అంటే ఈ కాలంలో ఆ ఏ దర్ ఆ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ ఒకరిని మనం ఇష్టపడినాము లేదు ఇంక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లే అరేంజ్ మ్యారేజ్ ఓకే అనుకుందాం బట్ అయితే ఫఫ్ ఫాస్ట్ ఈస్ ఫాస్ట్ అండి ఈ కాలంలో ఎలా ఉంటాయంటే నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టౌన్ వాళ్ళ తో మ మనం కంపేర్ చేసుకుంటే మనం విలేజెస్ మనకి కొన్ని భయం భ త్తులు ఉంటాయి అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆట్లాడేది అట్లా అంత వరకు ఉంటాం కాని మళ్ళా దానికి మించి పోం ఇక టౌన్ వాళ్ళలంటారా లిమిట్స్ దాటిపో తారు వాళ్ళు నేనేం అనుకుంటా అంటే అండి నా వ్యూ లో నాకొచ్చే వైఫ్ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ నాతో ఉన్నప్పుడు మాత్రం అది పాస్ట్ లో తన పాస్ట్ లో ఇంకోటి లవ్వు లేదంటే సంథింగ్ సంథింగ్ ఏమైనా అవ్వనీయండి నా దగ్గరకి వచ్చినప్పుడు నా
రీసెంట్ గా నేను ఒక కేసు చూసినానండి ఎట్లా అంటే మా ఇంటి పక్కలో ఉంటారు అమ్మాయికేమో అంటే చిన్న ఏజ్ ఆ అబ్బాయికేమో అరౌండ్ థర్టీ అలాగుం టుందనమాట వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుం టే అమ్మాయి రిచ్ కిడ్ అనమాట వాళ్ళ వాళ్ళింట్లో అమ్ మ్మాయి వచ్చేసి మంచిగా వాళ్ళింట్లో డబ్బులి చ్చేది అలా చేసినారు అమ్మాయికి అంటే ఎక్కడిన్నా ఎళ్తాంటే పది వేలు పదైదు వేలు అట్లి చ్చి పంపిచ్చేసేళ్ళంట కానీ అబ్బాయి ఎలాగంటే వా ఆ అబ్బాయి కి చాలా అంటే ముగ్గురు నలుగురు అక్కా చెల్లెలు ఆ మిడిల్ ఫ్యామిలీ వాళ్ళిది సో అబ్బాయి పోషించాలి వాళ్ళందర్ అని అలాగున్నింది అమ్మాయి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి డిమాండ్ చేస్తుందంటం డి ఏమంటే నాకు మం ఆం ఒక నెలకి ఇంత పాకెట్ మనీ ఇవ్వాలి, ఇన్ని సార్లు నన్ను బైటికి తీసుకపోవాలి. ఇది అండి ప్రాబ్లము ఎట్లాంటే ఇప్పుడు ప్చ్ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ చిన్న ఫ్యామిలీ నుంచి వస్తే ఇప్పుడు నేను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను పూర్ ఫ్యామిలీ అబ్బా య్ పూర్ ఫ్యామిలీ అంటే ఆ బయటికి వెళ్దాం రా, ఆ వద్దులే ఎం దుకు ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలనుకున్నా కూడా యాభై రూపాయలు ఖర్చు అయితుంది ఒక్కరికి
అదేదో ఇంట్లో చేసుకుంటే ఇద్దరం తినొచ్చు అనుకుండే లైఫ్ మంది ఓకే సేమ్ అండి. మా వే ఆఫ్ థింకింగ్ కూడా అలానే ప్చ్ అదే అండి ఇప్పుడు మనం పు ట్టిన సరౌండింగ్స్ మనం పెరిగిన అవి ఉంటాయిగ సిచ్యువేషన్స్ దాన్లని బట్టే మనం మన ఏమంటరు మనం పెరుగుతామండి ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను మా ఫ్రెండ్స్ అందరూ తాగుతారన్మాట ప్చ్ మ్యాగ్జిమం ఇప్పుడు ఏమన్నా ఈవెంట్ వచ్చినా బర్త్డే అయినా ఇంకోటి అయినా వాళ్ళంతా కూర్చొని కలిసి తాగు తారు అనమాట బట్ నన్ను తాగమని ఫోర్స్ చేస్తారు ఇక్కడ ఏంటం మా నాన్న తాగేవారు అనమాట నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నా తాగి నా కది నచ్చదు ఆనమాట బట్ అయితే నేను తనని మార్చలేను ఎందుకంటే వాళ్ళకి ఒక వయస్ ఒక ఏజ్ వచ్చేసింది. వాళ్ళు కొంచెం ఏమంటారు రిలీఫ్ కోసం తాగుతాం అట్లా అ చెప్తారు అది నేను నచ్చదని చెప్పినప్ పుడు నే ఇక్కడ ఎక్కడో మా అమ్మ మా నాన్నకి దూరంగా ఉంటా నేను తాగి అట్లంత ఉండొచ్చు కానీ బట్ టైతే మా అమ్మకు మా అమ్మకు నచ్చదు అది ఒక మాట కోసం నేను ఇప్పడి వరకు ఒకసారి కూడ అంత అయి ఏం చేయలేదు అట్లంతా మంచిగ ఉన్నా అనమాట అంటే ఉంటుంది కదా మనకి అంటే కొన్ని ఉంటాయ్ ఇప్పుడు ఏమంటారు సాటర్డే అంటే చికెన్ తినకూడదు అదేలానో ఇది కూడా కొంచెం ఏమంటరు మన వాళ్ళ కోసం మనం చేస్తున్నాం అనుకుంటే అయితుందండి ట్టిగా నమ్మకం లేదండి ఈ సమాజంలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆ ఫర్ ఎగ్సాంపుల్ నా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుందండి ఎవరినన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టపడి చేసుకుంటే వాళ్ళు ఇష్ట ఇ ఇష్ట తెలుసుకోవచ్చు ముందే మళ్ళీ మన కొంచెం నమ్మకం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాపుల్ నాకు ఎట్లా అనిపిస్తుందింటే
లు ఆ అమ్మయి ఏమనిందంట అంటే ముందు ముందు పెళ్ళకి ముందు నీక ఎంత అప్పులున్నా ఇద్దరం జాబ్ చే ము ఇ ఇద్దరం
వు నువ్వు చెప్పింటుందిలేండి
జాబ్ చెయాలి అసలు నేను ఏం వళ్ళి చేసుకుని నన్ను పోషించ లని నేను జాబ్ చేసి తెచ్చిస్తాను కాదు నేను పోను అని చెప్తుంటండి ఆ ఇది ఎట్ అ రౌ చేప్పు కాదండి ఇంట్లో చూసింటారు కదా ఇప్పుడు మీకు పెళ్లి మెస్ వచ్చినాయి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడతారు మీరు అమ్మాయికి మీరు ఒకే అవుతారు మీకు అమ్మాయి ఓకే అయినప్పుడు తర్వాత మీరు లవ్ చేసుకోండి
ఆ అది ఇది కూడా కరెక్ట్ అండి ఆ ఇలా కూడా అవునండి ఇది కూడా ఛాన్స్ అ ఆ నేను మీతో అదేమ మీరు చెప్పేవిది కరెక్టే అండి అవునవును తెలుసుకున్నట్టు ఉంది ఒకరికి ఒకరి ఇష్టాలు తెలుసుకున్న రెండు
పెట్టకుండా నేనైతే ఒక్కటే నమ్ముతానండి పేరెంట్స్ నయితే ఎలాంటి లోనూ బాధ పెట్టకూడదండి ఈ జనరేషన్ లో ఎట్లుందంటే అవును ఇప్పుడు మనమే చూసుకోండి ఆ మనం పుట్టకున్నా ముందరే ఆ వాళ్ళ వైఫ్ అంటే మన నాన్నోళ్ళు వాళ్ళ వైఫ్ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయిందో అప్పటి నుంచి మనల్ని ప్రేమిస్తుంటారు మనం పొట్టలో విత్తనామ్ అయినప్పటి నుంచి ప్రేమిస్తుంటారు ఆ వాళ్ళు ఇప్పుడు మనకి ఏజ్ ఇంత ఉంటుంది ఆ ఏజ్ వచ్చేదాకా వాళ్ళు ప్రేమిస్తుంటారు ఎవడో వచ్చి నిన్నో మొన్నో వచ్చాడు రెండేళ్ళో మూడేళ్ళ అయింది వాడు
అండి పేరెంట్స్ కి అమ్మక అమ్మాయి సైడ్ నుంచి ఆలోచిస్త అలా చేయడం తప్పు ఓకే బట్ ఇది ఇష్టం ఉన్నప్పుడు మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చె చెప్పల ఇంట్లో వాళ్ళకి తప్ప రైట్ ఇంకా నువ్వు అది ఇష్టం అన్నప్పుడు వాళ్ళలో చిస్తారు వాళ్ళ డ సీన్ పైన నువు వాళకి రెస్పెట్ ఇచ్చి మరీ అంత కాదు నాకు వాడే కావాలి అట్లా అంత అన్నప్పుడు మే అమ్మ వాళ్ళకి చెప్పాల లో గుడ్ ఏంది బ్యాడ్ ఏంది ఇది ఉంది నేను చేంజ్ చేసుకు కు నాతొ అవుతుంది అని చెప్ప చేకోలిగాని వాళ్ళకి చెప్పకుండా వదిలి పెట్టి పోవడము పిల్ల అయి ఆ పిల్ల వెళ్ళిపోయిందని చెప్ప అమ్మ నాన్నళ్ళ థింక్ చేసి ఏమన్నా సూసైడ్ అలా ఈ సమాజంలో
చెప్తారు కదమ్మా అది ఫైవ్ ఇయర్స్ లవ్వు సిక్స్ ఇయర్స్ లవ్వు టెన్ ఇయర్స్ లవ్ అని మళ్ళీ వాళ్ళ లవ్ ఎందుకు కనిపించదు
అదేమంటార అండి
సరే వాళ్ళు ఏమనుకుంటారంటే సరే నా కూతురు పెళ్లి చేసుకనింది హ్యాపీగా ఉంటే చాలని వాళ్ళు మనసులో అనుకుంటారు బయటికి చెప్పరు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయినో అబ్బాయినో ఏం చేస్తారంటే చనిపోతారు దాని వల్ల ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు
అదే అండి ఈ సమాజంలో తెలుసుకోవాలండి మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉంటేనే ప్రజెంట్ మనం అమ్మ నాన్న కి హ్యాపీగా ఇవ్వగలం ఒకసారి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఓకే లవ్ అనేది కూడా యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు డి ఫర్ ఎ్జాంపుల్ నేనే చాల ూజా ఇర్ కాస్ట్ మ్యారేజ్ అవచ్చు ఇంటర్ రిలీజన్ అవ్వచ్చు చదువుతుంది బట్యితే వాళ్ళకి మన అనుకున్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి ఏంటో అండి నా బొత్తిగా నమ్మకం లేదు మ్యారేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యారేజ్ అయ్యే నాకైనా సరే తనక ఏమన్నా సంథింగ్ ఏమన్నా కొంచెం వేరే అటు ఇటే తెలిస్తే మళ్ళీ దాన్ని తీసుకుండేది అందుకే అండి నేను ఒక్కటే అనుకుంటా ఒకవేళ నేను ఎవరినని ఇష్టపడిన ఒకవేళ నాకు ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ ఇంక ఎలా అయినా కావచ్చు తన పాస్ట్ ఈజ్ పాస్ట్ నా దగ్గరకి వచ్చినప్పుడు మాత్రం నా పిల్లలాగా ఉండాలి అంతే మళ్ళీ త తర్వాత ఇంకో అట్లా రిలేషన్ అట్లా అంటే మళ్ళీ మనకి ఇట్లంతా ఉండకూడదండి మామొలె అండి ఈ కాలంలో పాస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది రైటో రాంగ్ ఉన్నోళ్ళు మ లేనోళ్ళు మంచొళ్ళని ఉన్నోళ్ళు చెడ్డోళ్ళు అని గాదు ఆ సిచ్యువేషన్స్ అలా జరుగుతున్నాయ్ ఎందుకంటే ఈ సమాజం అట్లా ఉంది కదండి
అవును ఇప్పుడు ఆ మనకే గాని ఎక్కడైనా దెబ్బ తగులుతుంది బాడీలో ఆ దెబ్బ తగిలినప్పుడు అది నయం అయ్యేదాకా మనం కట్టు కట్టుకోవాలి అంతేగాని ఆ బాడీ పార్ట్ మొత్తం తీసే లేం కదండి
అవును అండి కరక్టే
ఆ అది అయిపోయిందంటే వదిలేసేయాలి అంతే అది మానిపోతుంది కొద్ది రోజులకి అది వదిలేసి ఆ గాయం మీద కారం పొడి చెల్లేది ఉప్పు చెల్లేది అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అయినా గానీ వాళ్ళ పాస్ట్ అంటే చాలా హర్టింగ్ గా ఉంటుంది కదా ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేస్ కొనిన తర్వాత అలా కాదు ఇలాగా నేను ఉన్నాను కదా వదిలేసేయ్ అని చెప్తే అయిపోతుంది అది కాకుండా నువ్వు అలాగున్నావ్ నాతో ఇలా
అవునవునండి అవునండి కరెక్ట్ అం డి థ్యాంక్స్ అండి మీకీ ఆ మీక్ ఎస్పీరియన్సెస్ ని మీ చుట్టుపక్కల జరిగే వాటిని మాతో చెప్పినందుకు
మీరైతే చాలా మంచిగా గా నాకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీరైతే అందరు అబ్బాయిలు ఇలా కాదు కొద్ది మంది గూడా అమ్మ నన్నోళ్ గురించి థింక్ చేస్తారు అని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి
థ్యాంక్ యూ అండి